ఆ
ఆ ఇప్పుడు వినపడుతుందా
బ్లూటూత్ ప్రాబ్లమ్ అనుకుంటా అయితేనే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడకూడదు కుంటా
ఏమో ఫస్ట్ హలోలా అనడం తీసి పక్కన పడేసి మళ్ళీ హలోలా అంట అంతే వినపడట్లేదు
నేను బ్లూటూత్ లో మాట్లాడినప్పుడు నా మాటలు నీకు వినిపించేయి గాని నీ మాటలు నాకు వినిపించలేదు
ఉహు సరిపోయింది
అందుకే పోయినట్టుంది సరేలే వన్ బుక్ అయిందా
ఇప్పడాని కానీ అనిపియ్యలే
ఉ
ఉమ్ ఆ
బుక్ కంప్లీట్ అయిందా ఒకటన్నా అంటున్నాను
లేదు అవ్వలేదు ఏంటి ఎయిత్ క్వశ్చన్ రాస్తున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చి చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా మళ్ళీ మొదటికి వచ్చింది
నాకు టూ బుక్స్ అయినాయ్ ఇంకా థర్డ్ బుక్ స్టార్ట్ చేశాను సెకండ్ క్వశ్చన్ లో ఉన్నాను. వాళ్ళు వచ్చే హైదరాబాద్ బ్యాచ్ వచ్చారు ఇంటికి లేదంటే ఈ పాటికి బుక్ అయిపోతుంది తెలుసా నాకు
ఆ
ఏమేమి మాట్లాడకూడదో అన్ని మాటలు మాట్లాడారు నా ముందు.
వుహుమ్
కాసేపు బూస్ట్లు కూడా చేసారు నాకు బూస్ట్ కూడా తాగిపిచ్చి వెళ్ళారు.
హి
అప్పుడు నేను ఒకటి చేశాను కదా ఒకటి ఒకటి ఆ గొడవ నా గొడవ గురించి మా అమ్మ చెప్పింది.
నువ్ చేబ్ చేత్ న్ననన్నావు.
వుహుమ్ మా మా అమ్మ చెప్పింది వాళ్ళ అమ్మకి ఇలా ఇలా అయ్యిందీ దీన్ని ఎలా ఎలా అన్నారో అలా అలా గొడవలు జరిగాయి అప్పుడు. అయన్నీ చెప్పేసింది మా అమ్మ.
ఆహా
కూర్చోబెట్టి నా స్టోరీ నా ముందే చెప్పింది.
ఆ
ఓ సచ్చిపోయానమ్మా వాళ్ళు కూర్చోని క్లాసులు పీకే వెళ్ళారు నాకు.
ఉమ్
ఆ మీర ఎంత చెప్తున్నారు మీ పిల్ల ఇంకా గొప్పగాదే నిలిచి చూసుకోండి ఫస్ట్ మీ పిల్లని చూసుకోండి అనిపించింది మనసులో
అవును సార్
పెద్ద నాకు చెప్పేత్తన్నారు కబుర్లు.
ఆ
మీరు ఎలా ఉంటేనే మీ పిల్ల అలా ఉందంటే పెద్ద ఇంకా మామములుగా వదిలితే ఇంకేం చేద్దున్నాం అనుకున్నా. అహం
సరిపోయిందీ
ఓ చెప్పేసి క్లాసులు పీగేసి ఒకా ఎల్లు ఎల్లవే ఎలావె ఎందుకు అలాగా ఆల్ళెందుకు ఈల్ళెందుకు అయ్యాయ్య చెప్తున్నారు
ఉమ్
ఆ ఇంధ
ఏమో ఏదో లాగా ఆగ్కుండా బుక్స్ రాద్దామ అంటే కాసేపు ఎటు రాత్ననానో కళ్ళేమో పోతుంది
వాటర్ ఎక్కువ తాగట్లేదేమోనే
అవునా
ఉమ్మ్ వాటర్ ఎక్కువ తాగక్కేమో సమ్మర్ కదా వాటర్ ఎక్ పోతాగాలే
నో వాటరు ఏంటి టూ లీటర్ వాటర్ బాటిల్ వ అది అందులో తాగు బాటిల్స్ అయితే అత్తమవాళ్ళు ఫిల్ చేయాకుండా తాగాల్సి వస్తుతుందని
ఉమ్మ్
ఎలాగో ఒకేసారి టూ లీటర్ బాటిల్ కొనేసుంటే బాగుంటదని కొనుకున్నా ఉమ్మ్
అక్కడ పని చెత్తనాయ్ కదా ఏంటిఇవి. బిస్లరీ వాటర్స్ ఉంటాయి కదా నార్మల్ అయి టిన్ వాటర్ కొనీవాటరు
ఆ వార్డర్ తీసుకొస్తుంది అవుదు ఆగుతున్నాను అనమాట నేను నైట్ టైమ్ ద ఆ బాటిల్ ఒక దగ్గర పెట్టేసుకుంటను ఫుల్ చేసి పెట్టద్ మా అమ్మ
ఉ
అవుతా అవుతున్నాను అలా ఉందిా నాకు అసలు ఏమి బాలేదు మూడు మసలు ఇలా వంది
పా బంగా ఫ్రస్టేషన్ ఇవన్నీ కలిపి కలిపి వచ్చేస్తున్నాయి
అవు ఫోన్ అ పైలీ దంద ఏంటి వేసుకున్న గ్లాసు పో వసరా బాబు మళ్ళీ వేసుకోవాలి డబ్బులు వేస్ట్ అదే అ చిందమ్మా
అవును అది పగిలిపోవాలని రాసి పె ట్టుంది అందుకే పగిలిపోయింది లేకపోతే నా ఫోన్ ఉండి నీ ఫోన్ ఎందుకు అలగైపోద్ నేను మళ్ళీ పైన కింద జీప్ లో పెట్టిన ఫోన్ తీసి మరి మళ్ళీ నీ నీ దగ్గర పెట్టాను నువ్వు పెట్టిన జీప్ లో జీప్లా అంచిడి జిప్లా
త మునపడింది పగిలిద ఇద్దరి అయిపోద నాది అయిపోయింది అనుకున్నాను తెలుసా నాకు లాస్ట్ ఇంకా టైం ఉంది అందుకే మిగిలింది
మామేమ వెనకాలొప్పద లోపలిపు వెనకాల ఏంటి అది వంట చూడు పోవచ్చుది
ఉ అది అస్సలు బోలేదేనిదా నాదే మంచిగా ఉంది నీ ఇకానా
ఆ అది ఎందుకు తీస్తే అది ఉంటేనే బాగుంది అది లేకపోతే అసలు బాలేదు చూడలేపోతున్న పోను అంటందమా అమ్మా
అది ఎక్కడ పావు తీసి ఎక్కడ పోయాను నేను
నేను బ్యాగలోనే ఉంది
పెట్టేసుకో అయితే అసలు బాలేదు అసలు కలర్ కలర్ బాలేదు నట్టుంది అది నువ్వు కింద పెట్టడం వల్ల ఇంకా పోవడం వల్ల ఇంకా మరి నువు వరస్ట్ గా కనపడుతుంది
ఆ దాని ఫుల్గా వాడేసాను కదా ఆ
నీతో పాటు తీసుకున్న పో వచ్చిన నాదంతంది కొంద చూడు లైట్ లైట్ గా పోయింది నాది కొంచెం పనకాల
ఉ
అందులోను సిల్వర్ కాబట్టి బట్టి ఇలా కనపడుతున్నారు అది పోవచ్చు సిల్వర్ కలర్ కాబట్టి
అవు
ఏం లేదంటే ఏ స్కై బ్లూనో ఏ బ్లూనో ఏ పింకో అయ అంటారు నీలాగనా ఇపోదున్నా అది కూడా
మా అక్కయల అబ్బాయి మా అక్కలో అబ్బాయిలు వచ్చి రానను కదా మొన్న వాళ్లేమో ఏంటి పిన్ని పౌచ్ ఎక్కడి కొన్నా పిన్ని వెనకాలది బాగుంది నేను ఇలాంటిది ఎక్కడా చూడలేదు బాగుంది బాగుంద అని అడసరే అ ఎంత సూపర్ ఉందో మళ్ళీ చెప్పి గ్లాస్ కూడ చూసి ఏంటి కొత్త ఫోనా అంటున్నారు.
అంది దిస్టి ఎక్కువైపోయినట్టుందే నీ ఫోన్ కీ.
ఆ గ్లాస్ ఏయించనూ ఎనక ఫోనూ అంటు వొదల్రు.
మ్మ్ బానే ఉంది.
గేమ్స్ మాత్రం ఆడేసారమ్మ ఫుల్లుగా ఇంక వాళ్లేళ్లగానే ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అయిపో ద్ధిరా అని చెప్పి భయం ఏస్తుంది నాకు.
ఈ చిన్నపిల్లలందరూ ఉప్పుడు ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయారే బాబూ అసలా.
ఆ
డిగ్రీలోయే ఆళ్లకుమన్ చేతిలోకి డిగ్రీ కంప్లీట్ అయితే గాని
అందుకనే ఇంక దెబ్బకాల్లేల్ ఇలా గెళ్ళారు అలా డిలీట్ చేసేసా నేను ఎన్ని గేమ్స్ ఎక్కిచారో.
అల్మా అలాం టి యాప్లెక్కిత్తనే ముందే హ్యాంగ్ అయిపోద్ది ఫోన్ అస్ల నాదీ ఫస్ట్ ఫోన్ అలగయ్యే కదా. ఆ ఏంటది గ్రానీ యాప్పూ. గేమూ నీ ఫోన్ లో కూడా ఎక్కిచేహానప్పుడు పిచ్చేక్కినట్టాడేసేదాన్నా గేము.
ఆ గ్రానీగినే గేమే అమ్మా వొకడు పెద్దోడు ఇంటర్ అంటన్ చూడూ అవ్వ వాడు తెగాడుతాడు తెలుసా గ్రానీ.
అ గ్రాని గేమ్ ఆడ్ తా ఉంటే పిచ్చేక్కేదెహే ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఆడాలన్నట్టు అయిపోతది.
మ్మ్ మళ్ మళ్ళీ యూట్యూబ్ లో కూడా చూ తడు యూట్యూబ్ లో చూసీ ఆ గ్రాని గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పన్నీ చూస్ సి మళ్ళీ గేమ్ లోకొచ్చి ఆడుతడే.
అందులో నేను కూడా అలగే చూసేదాన్నే ఫస్ట్ లో నాకసల ఆ ఈ యాప్ ఎకి ఇచ్చినప్పుడు నాకు తెలీదదెలా ఆడాలో.
అలా ఆడేదాన్ని.
ఆ యూట్యూబ్ లో చెప్పేవడేమో ఇలాగెళ్ అలాగెళ్
అందులో ఆ ముసల్ దాన్ని ఆ దెయ్యం ఇంట్ ట్లో ఇరుక్కుపోతడీడు అందుల్ నుంచి బయటికి రావడానికి ఒక్కొ క్కీ ఒక్కొ క్కి నెతుక్కుంటూ అది లాక్ క్ డోర్ కి లాక్స్ చాలా ఒక్కొటి ఒక్కో చోటన పెడతది. నే నెతుక్కొనొక చోటకి తెచ్చుకునీ దాన్నాపుతూ తీసుకొచ్చుకోవాలె. బయటికి పరిగెట్టల్ల్ కింద వాళ్ల మమ్మీ ఉంటది అదింకా పెద్ద దెయ్యం ముసల్ దెయ్యం స్పైడర్ర్ పైనున్న దెయ్యానికైతే కొంచెం ఏదన్నా చేత్తె ఆగుతది గని కిందున్న దెయ్యం అసలాగదే. మీక్కూడా ఎ కిచ్చి ఆడిపిచ్చాను గద అప్పుడు నేనూ ఎగ్జామ్స్ టైమ్ లో
అవును నేనూ ఆడాను కనీ ఇంటికి లాస్ట్ వరకీ ఎళ్లేదూ ఎప్పుడు కార్ వరకు కూడ యె ల్లేదే
మధ్యలోనె చంపేసేదా త్రీ లైఫ్స్ ఉంటాయంతే.
ఉ
ఆవును.
ఇంకెందుకులే అని చెప్పీ ఆ ఒక రెండు మూడు సార్లాడిచూస్ సానూ తర్వాతా తీసేసానింక.
నాది కూడా ను నా ఫోన్ ఆ యాప్ ఎక్కించి ఆ గేమ్ ఆడడం వల్లే హ్యాంగ్ అయిపోయింది మొత్తానికి పోయింది ఫోన్ దెబ్బ కా యాప్ డిలీట్ చేసేసినాను తర్వాత కు ఫోనే పోయింది మొత్తం
మ్మ్
కానీ ఆడుతుంటే మాత్రం అది చాలా బంటది మంచి ఫోన్ లో ఎక్కించుకుని ఆడుకుంటే చాలా బంటదండి టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ అది వచ్చేత్త ఉంటది పక్కన
నాడుతుంటే నేను చూసి రానులే చూసేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండిది ఆ గేమ్ మాత్రమే మళ్లీ మిగతా ఏంటి ఫ్రీ ఫైర్ ఇద్ త్వరగా అంటే నమ్మ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ గేమ్ మళ్ళీ గ్రాం నీ గేమ్ ఇంకోటి ఏంటి లూడో ఆడదాం పిన్ని లూడో ఆడదాం పిన్ని గాని చెప్పులు కూడా ఎక్కిచ్చుకేసుకున్నారు
గ్రానీలో లెవెల్స్ చాలా ఉంటాయంట తెలుసా నేను ఫస్ట్ ది ఒకటే చేసాను గాని ఇంకా చాలా నాలుగు మూడు దెయ్యాలు ఉండి ఉన్ ఉంటాయి ఇట్లా క్రియేట్ చేశా కానీ ఈ యాప్ గేమ్ అసల్ ఎవరు డిసైన్ చేసారు గాని చాలా బాగా చేసారు అస్
అవును ఫ్రీ ఫైర్లు గ్రానేయిలు ఎడిక్ట్ అయిపోడానికి ఫోన్కి
కాదా ఆనీయే ఈనీయే ఈయన్ని చంపి ఆన్ని కాల్చయ్ అంటారా
నేను అన్ని రోజులు వాళ్ళు ఆడుతుంటే చూసానా ఇద్దరు ఒకళనొ ఒకళమ్మా ఫోన్ కోసం కొట్టేసుకునేవారు
అర్థమైందా నీకు అసలు ఆ గేమేంటో అర్థమైంద్ నాడిగావ నువ్వు
ఏ గేమ్ ఫ్రీ ఫైరా
అవును
హలో ఆ ఫ్రీ ఫైరు ఏంటి వీళ్ళు ఏదో వేతుకుతా ఉంటారు మధ్యలోకి వస్తే చంపేస్తా ఉంటారు వీళ్ళకి ఏంటి గన్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళకి బట్టలు వేయడానికి బట్టలు వత్తయ్ అలా గిఫ్ట్స్ వస్తాయి ఆన్ మాట
మ్మ్ హ్మ్ ఏంటది అసల్ బంగారం ప్రీఫైర్ గేమా నచ్చదుకోవడను
మళ్ళీ మళ్ళీనేమో నాకు ఇన్ని డబ్బులు వచ్చేసినయ్ పిన్ని నాకు డబ్బులు వచ్చేసినయ్ పిన్ని ఆ డబ్బులు ఎందుకు పనికొతాయిరా అని చెప్పి నా ఇన్నర్ ఫీలింగు
అనాల్సిందే ఇగ హార్ట్ అయిపోనే పాపం ఏంటి పిన్ని అలా అంటున్నావ్ అంటరూ చిన్నపిల్ల పిన్ని అని పిలిస్తే బాగుంటదా